హలొ
ఆ చెప్పండి బావున్నరా
ఆ బావున్నాం మి
మ్మ్
నెన్ బావున్నా
ఆ బావున్నం
ఇది గ్రూప్స్ అవివి నో నోటిఫికేషన్
అవునను
దాని గురించే ఫోన్ చే చేశాను. ఏ
అవునా ఓకే ఓకే ఏ జాబ్ చేద్దామానా
అడిగేదండి.
ఓకే ఈ గ్రూప్స్ ఇది జ మన్ మంచి జాబ్స్ ఉన్నాయండి గ్రూప్స్ మనం ప్రిపేర్ అయితే ఎందుకు గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇవన్నీ గ్రూప్ త్రీ ఇవన్నీ మై మంచి జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే ప్రజెంట్ అయితే గ్రూప్, ఫోర్ గ్రూప్ టూ, గ్రూప్ వన్. ఆ కాల్ చేస్తున్న కాల్ ఫాల్ చేస్తున్నారు వీటికి మంచి మంచిగా మంచి మంచిగుటాయి. జాప్స్ ఇవన్నీ పబ్లిక్ సర్వెంట్ లాగా గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది పబ్లిక్ సర్వెంట్
ఓకే
మీరు మీరు ఇప్పుడ ఏంటీ ఏం చేస్తున్నారు
అ మేం
ఓకే
బెస్ట్ ఆ కోచింగ్స్ ఇప్పుడు అంత తెలంగాణ అంటున్నారు కదా
ఉ ఉ
అయితే ఏది చదివుతే బెస్ట్ ఆ ఆ ఏది ఉద్యోగాల కోసం గవర్నమెంట్ జాబ్ గో ప్రైవేట్ ఏ తీసుకున్న బెస్ట్
ఉ అవును
దాని కా
అదేలే
ఉ
ఇప్పుడు మనము ఎందంటే అంటే ఇప్పుడు అంటే బీటెక్ అయినా డిగ్రీ అయినా ఏవైనా కానీ గ్రూప్ వన్ కి ప్రిపేర్ అవ్వాలి
ఓకే
గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతుందంటే గ్రూప్ టూ రాయొచ్చు గ్రూప్ టూ ఫోర్ రాయచ్చు సో గ్రూప్ వన్ ప్రిపేర్ అయియందంటే సిలబస్ అంతా ఈక్వల్ గా ఉంటది కొన్ని సిలబస్ తప్ప అంత గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది గ్రూప్ వన్ కి ప్రిపేర్ అయితే గ్రూప్ టూ ఈజీగా జాబ్లు కొట్టొచ్చు అనమాట
ఏ ఏ టీలు ఇది పాట్ టెక్నీలు వేసే సైడ్ వాటి గురించి చెప్పండి కొంచెం
ఉ ఉహూ అవి కూడా మంచి జాబ్సే ఏడబ్ల్యూఏఈ పాటికలు ఇచ్చేసి ఇవనేది ఈ మంచి జాబ్స్
సో వీటికి ఏంటంటే ఫస్ట్ మనము ఈ నాలుగు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇకా ప్లేసు ఈ జనరల్ నాలెడ్జ్ ఉండాలి చూడుండాలి. ఈ మూడు కాన్సెప్త్స్ తో మనము ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కొట్టాలంటే
ఇదంటే ఆన్లైన్ బెస్ట్ ఆ ఆఫ్లైన్ బెస్ట్ బెస్ట్ అంటారు
ఆఫ్లైన్ నే బెస్ట్ ఆఫ్లైన్ నే బెస్ట్ ఎందుకంటే, మనము క్లాస్ టీ కస్ కోచింగ్ అనేది చాల బెటరు టీచింగ్ అనేది ఎందుకంటే మనకి ఫేస్ టు ఫేస్ ఉంటాయి కాబట్టి ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, అనేది మనకి ఒ డౌట్స్, వచ్చినా మీట్ ఆడడానికి మనకు ఛాన్స్ ఉంటది. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో ఆ విధంగా ఉండదు వాళ్ళు చెప్పేదే మనం వినాలి ఉన్నా కాని ఆ ఎట్టైన ఆఫ్ బెటర్ కోచింగ్
జాబుల కంటే గవర్నమెంట్ జాబులే బెస్ట్ కదండి సాలరీస్ తక్కువ ఉంటేయి కానీ ఎక్కువ వర్క్ చేపించుకు కొంచెం మనకి కదా
అవునవును ఇప్పుడు గవర్నమెంట్ జాబు అనేది జాబ్ ఏ జాబ్ అయినా కానీ యూ క్లాస్ క్లాసు క్లర్క్ జాబ్ అయినా కానీ అటెండ్ జాబ్ అయినా కానీ గ్రూప్ బి అయినా గ్రూప్ ఏ అయినా కానీ గవర్నమెంట్ జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అనేది ప్రైవేట్ లాగానే ఉంటుందిన్నమాట కాబట్టి ఏంటంటే మనము ఎ ఎక్కువ ప్రిఫర్ చేయాలి గవర్నమెంట్ జాబ్కి ప్రిఫేర్ చేసేసి ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయితే మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే జాబ్ సాలరీస్ టైమింగ్స్ హాలిడేస్ ఏవే అంతే కానీ కొన్ని నీట్గా మంచిగా ఉండదన్న మాట అదే ప్రైవేట్ జాబ్ అనుకోండి మీరు సండే గడ ఆఫీస్కి వెళ్ళొస్
కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ప్రైవేట్ జ గవర్మెంట్ జాబ్ మాత్రమే మాదిరిగ అయితే ఉండదు
ఇప్పుడు కొంచెం శాలరీసు తక్కువే ఎక్కువ ఇయ్యారు బెనిఫిట్స్ సెక్యూరిటీ ఉంటుంది ఇట్లా మన లేకపోతే పిఎఫ్ లని ఇట్లా గవర్నమెం ట్ జాబ్ కదా ప్లస్ దూరాలు అ
అవును ఇప్పుడు గవర్నమెంట్ జాబులు అయితే మనకి ఎన్ని ఉంటాయన్నమాట శాలరీస్ పిఎఫ్లు జిపిఎఫ్లు ఈపిఎఫ్లో కానీ ఉంటాయి ఇ మంచిది కొంచెం ఉంటది ప్రైవేట్ జాబ్లో ఆ విధగా ఉండదు కొన్ని జాబ్లకైయితే ఈపిఎఫ్ ఉండదు కానీ మోస్ట్లీ కొంచెం ఎటైన రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ జాబ్లో గవర్నమెంట్ జాబ్లో ఆ విధంగ ఉండవు అనమాట అ
లో అండర్ టేకింగ్ గవర్నమెంట్ జాబ్స్ స్ అంటారు సి ఇట్లా కొన్ని కొన్ని ఏమన్న ఐడిమెంట్ అంటారు కదా అయి కూడ వేస్ట్ అం
అవి కూడ అవి కూడ బెటర్ ఎందుకంటే వాడికి ఇక్కడ అన్ని గవర్నమెంట్ వాటిలాగే ఉంటుంది అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఏటు జెడ్ అన్ని ఏటు జెడ్ గవర్నమెంట్ పాలసీ తీస్తుంటే ఏమో కాబట్టి అది కూడా బెటర్
హెల్త్ రికార్డులు అట్లా ఉంటాయ
అన్నీ అన్నీ అన్నీ ఉంటాయి
ఆహా
అన్నీ ఉంటాయి కానీ ప్రైవేట్లోనే ఉన్నా కానీ పబ్లిక్ సెక్టర్లో అయినా కానీ గవర్న అన్నీ ఉంటాయి హెల్త్ కార్డు ఉంటుంది అన్నీ ఉంటాయి
ఓకే
మీరు దేనికి ప్రిపేర్ అ
నాది బీటెక్ క్ సివిల్
ఆ సివిల్ కి చాలా మంచి జాబ్స్ ఉంటాయ అన్నమాట ప్రిపేర్ అయితే ఏడబ్ల ఏ ఇ పడుతున్నాయి
ఇప్పుడు సైడ్ ఇలో ఇట్లలో కూడా సూపర్వైజర్ లాగా రైతులుంటే ప్రైవేటు గడ్ల వేస్ట్ అంటారు రా
ఇప్పుడు కోచింగ్ తీసుకోండి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవ్వండి అప్పుడు జాబ్ రాకపోతే అప్పుడు అది దానికి వెళ్ళండి
ఆ ఓకే అంటే అంటే ఇప్పుడు కొంచం బయట కూడా బానే స్కోప్ బడదండా లేకపోతే ఇట్లుంది ఉంటాయి కదా అక్కడ పీడం మానేజ్ క్వాలిటీ సర్వేయర్ లాగా అయి
అవునవును
ఆ హా లేపోతే వర్ కు చెట్ల కాంట్రాక్టర్ లాగా బిల్డ లాగా బాగుండదంటారా
ఆ ఇక్కడ బావుంటది ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటు దగ్గర చేస్తే బానే ఉంటుది కాకుంటే ఏంటంటే మీరు ఎక్కువ అవర్స్ వర్క్ చేయాల్సి వచ్చిద్ది ఒక లీవ్స్ మేబి తక్కువ ఉండొచ్చేమో
ఇక మన శాలరీ అంటే డిపెండ్ ఆన్ ద కాంట్రాక్టర్ ఉంటాయన్నమాట సూపర్వైజర్లు చేసుకోవచ్చు కానీ కొంచెం ఆ విధంగా ఉంటుంది ఫ్రీజబిలిటీ కొంచెం తక్కువ
ఓ
మీరు ఏంటంటే మీరు బీటెక్ సివిల్ అంటారు కాబట్ టె మీరు ఆఫ్ ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటే కొండి అది చేసుకుంటే మంచిగా ఎగ్జామ్ ఉంటది ఎగ్జామ్ రాస్తే టెస్ట్లో పోతే మంచి జాబ్ వచ్చిదన్నమాట జాబ్ వస్తే ఖతం గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచిగా ఉంటదన్నమాట
టీసీ గురించి ఐడియా ఉందా అండి టీ టిసిఐసి టెట్ ఇవి
అవి టీసీసీ చేయొచ్చు వాళ్లు ఎవరు ఇది అ నాన్ టెక్నికల్ వాళ్ళు చేస్తారు ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్యూటర్వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేస్తారు అన్నమాట టీటీసీ
ఏ బి ఉంటాయి కదా
అవునవును
అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి ఏమంటారు? బ్యాంకేజ్ అంటే, కాంపిటెషన్ ఉంటదా! ఉండదా? ఆ బ్యాంక్ అవ్వాలంటే, ఎట్లుంటది అది
బ్యాంక్ ఎగ్జామ్స్ చాలా మంచి కూల్ జాబ్స్ అన్నమాట. బ్యాంక్ ఎగ్జామ్స్ మంచిగ రాస్తే, అవి జాబొస్తే బ్యాంకులో ఆ లిమిటెడ్. ఇప్పుడు అయితే బ్యాంక్స్ అయితే ఫైవ్ డేసే చెప్పారు. వర్కింగ్ అవర్స్ కాబట్ టె ఇంకా మంచిగుంటదన్నమాట జాబ్. కాబట్ టి బ్యాంక్ ఎగ్జామ్స్ రాయటం అనేది, కొంచెం అది అన్నీ ఆప్టిట్యూడ్ అవన్నీ రావాలి. రీజనింగ్, ఆప్టిట్యూడ్, కంప్రెజేషన్ అవన్ న్నీ మంచిగా నోచుకొస్తే, బ్యాంక్ జాబ్స్ చాల మంచిది.
ఆ ఓకె ఓకె
క్ జాబ్స్ తీసుకోవాలనుకుంటే, కోచింగ్ కంపల్సరీ తీసుకోవాలి. కోచింగ్ లో ఎందన్ టే వాళ్ళు అన్ని మెథడ్స్, షార్ట్ కట్స్ చెబుదురు అన్నమాట. అవన్నీ మనము నోట్ చేసేసుకొని,
పెట్టేస్కో. అదే గ్రూప్లో అయితే
సే అప్పటికే చాలా మంచిది.
వాట్సాప్
అది
అప్పుడు, మాములుగా ఇప్పుడు పోలి కానిస్టేబుల్ సి గూడ పడతన్నాయి కదండీ ను టై కదా!
అవును. ఈ పోలీసు ట్రై వీటికయితే మీరు ఫస్ట్ ఏంటంటే గ్రూప్ ప్ వన్ కి కోచింగ్ తీసుకోవాలి. గ్రూప్ వన్ కోచింగ్ తీసుకుంటే, దాంట్లో పోలీసువల్ల ఎస్ఐ ఇవి కానిస్ చల్స్ వన్నీ గాని అవన్నీ ఉంటాయన్నమాట కొన్ని.
అదేది అంటే మనకి ఏంసి ఐదురకారం వెళ్తే ఇది బెస్ట్ కదా అనేన్ అన్
ఆ బెటరే. మంచి దాని కొంచమైన కాకున్ ఫిజికల్లి ఫిట్ ఉండాలి. ఫిజికలు ఫిట్ ఉండాలి ఇవి జు జాబ్స్ లో హైట్ వెయిట్ అవన్నీ చూస్తారు కదా!
అ
సో కాబట్టి ఎందంటే అవన్నీ ఫిజికల్ ఫిట్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండేసి, చదువుకాడ రావాలి బన్ దేగ ఇక్కడ చదవాలి మనం. చదివితే, అధికారి జాబ్స్ మంచిదే. గ్రూప్ వన్ కిరికా అవయితే ఐపీ ఐఏఎస్ అవన్నీ కూడ వస్తాయి.
మల్లి లాంగ్ జంప్ లు లివి గుడు పు హైట్ జంపు, రన్నింగ్
ఉంటే అవును. అన్నీ ఉంటాయి మరి. వారి,
ఈ ఎగ్జామ్స్ లొ పాస్ అవ్వాలి ఈవెన్ స్లో కుడా పా
అవునవును ఎగ్జామ్స్ లొ పాస్ అవ్వాలి
ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ ఉంటాయ్ ఇ.
ఆ అవునవును.
లెజల్స్ ఉంటాయి.
అవును కరెక్టే. దీంట్లో ఎగ్జామ్ ఇవి ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఇ ఈవెంట్స్ లో అన్నింటి కాడా పాస్ అవుతనే ఆ పోలీస్ జాబ్ కి ఫిట్ అన్నమాట కాబట్టి ఆ విధంగా రెండింటిలో మనం పాస్ అవ్వాలి పోలీస్ సైడు వెళ్ళాలంటే
ఆ
ఇది ఇప్పుడు ఈ వెనుక ఈ గ్రూప్ వన్ కాడా ఆ ఇంటర్వ్యూ ఉంటది గ్రూప్ వన్ కి కాడా ఇంటర్వ్యూ ఉంటది ఇక గ్రూప్ త్రీ కంటే
ఆ ఆ
ఆ విధంగా మనం ప్రిపేర్ అయి తే మాత్రం మంచిగా ఏదో ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ యిన పబ్లిక్ సెక్టర్ లో అయినా కానీ దొరికిదామంటే ఇంకా ఎన్టీబీసి బీహెచ్ఇఎల్ ఇవన్ లో జాయిన్ అవండి ఇకా ఐఓస్సిఎల్, బి, బిపిసిఎల్, ఎన్ టి పి సి పవర్ వీడ్డు ఓఎన్జీసి అవన్నీ ఇగ అవన్నీ గ అండర్టేకింగ్ గవర్నమెంట్
అంటే అన్ని సెంట్రల్ గవర్నమెంట్
ఒకే ఆహా
సెంట్రల్ గవర్నమెంట్ హాలిడేస్ సెంట్రల్ గవర్నమెంటు ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్